హలో
లో
ఆ హ ఆ గుడ్ ఈవెనింగ్ అండి వినిపిస్తుందా
ఆ వినుపిస్ స్తుందండి చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి కే కాలేగా ఉన్నాం మీరు
ేను కూడా స చేయమండి ఏం చెయలేదు ఇందకే అమ్మ కె కాల్ చేసి మాట్లాడా
అ
ప్రెసెంట్ అయితే ఖాళీనే
ఆ
ఆ మీకు ఏ ఏ హీరో అంటే ఇష్టం
నాకు నాని అంటే ఇష్టం ఉ
ఓకే నాని యాక్ట్ చేసిన మూవీలో నీకు ఏ ఫిలిం అంటే ఇష్టం
ఏంటండి
నాని యాక్ట్ చెస్ నా మూవీలో మీకు ఏ మూవీ అం టేష్టం
అన్ని మూవస్ ఇష్టమే అండి అట్లా ఇలా అలా ఒక్కటే ఒక టైం అదో అన్నీ ఇష్టం పర్టికులర్గా అంటే ఈగ నాన్ ఈగ మూవీ అంటే ఇష్టం. ఇంకా నేను లోకల్ అంటే ఇష్టం
ఓకే
ఇంకా కృష్ణగాడి వీర ప్రేమ గాధ ఇలాంటివి మంచి మంచి మూవీస్ ఉన్నాయండి నాని మీక్ మీక్ కే ఎవలు వన్
ఆ నాకు స్పెసిఫిక్ గా అంటే అల్లు అర్జున్ ఇష్ తము బట్ మూవీస్ అయితే అన్ని మూవీస్ చూస్ స్త అనమాట స్పెసిఫిక్ గా ఇదే అని ఏం లేదు
ఒహో మీరు టిఎఫ్ఐ ఈ
బానీస అయితే కాదు అలా అయితే కాదు అన్ని అన్ని మూవీస్ చూస్తా బాలీవుడ్ టాలీవుడ్
ఉహు మీకు ఏ మూవీ అంటే ఇస్టమండి
స్పెసిఫిక్గా అన్ అంటే చెప్పలేను అన్ని చూస్తా
అంటే ఒక మూవీ అంటూ ఇష్టం అంటూ ఉంటుంది. కదండి అట్లా అలా అడుగు
స్పెసిఫ్ సిగ్గా అట్లా ఏం లేదండి నాకు అన్నీ ఇష్టమే
చెప్పండి ఏదన్నా మూవీ ఏదన్నా ఒక మూమెంట్ ఉంటది కదా. ఈ మూమెంట్ అంటే ఇష్టము ఇలా ఇలా అని
అట్లా ఏం లేదండి నాకు అలా ఏం లేదు అన్ని ఇష్టమే
ఉమ్
అన్నీ చూస్తా
ఏ హీరోయిన్ అంటే ఇష్టము
కాజల్ అంటే ఇష్టం అండి
హ
నాకు కాజల్ మూవీస్ అంటే ఇష్టం. అది చిన్నగున్నప్పుడు మగధీర మూవీ చూస్త నా రామ్ చరణ్ కాజల్ వళ్ల కాంబినేషన్ నాకు బాగా ఇష్టం అనమాట అ తర్వాత మిస్టర్ పఫెక్ట్ మూవి ఇప్పుడు డార్లింగ్ మూవి అప్పుడు ఆమె బాగా క్యూట్ గా అనిపించింది అనమాట అందుకే నాకు ఆమెంటే ఇష్టం అనమాట
అవునా మ్ ఇంకా క్రికెటర్స్ లో ఎవరి ఇష్టం అండి
విరాట్ కోహ్లీ అంటే ఇష్టం అండి మరి మీకు
మాకి రోహిత్ శర్మ అంటే ఇష్టం అండి
ఓకే రోకో బెస్ట్ కాంబినేషన్
అవునండి
స్టార్ట్ అవుతుంది ఈ ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి
అవునండి బాగా ఉంటాయి ఇంకా జోరుగా ఉంటాది మ్మ్ ఎక్సైటెడ్ అండి
ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు వి విలాన్స్ అయిపోతారు అనమాట ఇంకా టూ మంత్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ అట్లా సిఎస్కే ఎం అకుంట ఫాన్ వార్స్ స్టార్ట్ అవుతాయి ఆళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో మనం ఫైట్ చేసుకుంటూ ఉంటాం అంతే
అవునండి
మ్మహు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కప్పు కొట్టం ఫుల్ హ్యాపీ అడి లాస్ట్ ఇయర్ అయితే
ఓహో మీ ఆర్సిబి నా
ఆఫకోర్స్ ఇంగ విరాట్ లి అని టార్స్బి కదడి ఉడి టరు
అవునవునండి ఇంకేంటంటడి ఇక్కడ అంటే ఏం చేస్తూ ఉంటారు ఎలా ఉంటారు
ఏం లేదండి చెప్పగ కదా జాబ్ అని చెప్పేసి జాబ్ గురించి అంతే జాబ్ కి వెళ్ళడం మార్నింగ్ వేయడం తినడం రెడీ అవ్వడం నల్ టెన్ ఓ క్లాక్కి లాగిన్ ఫ ఉండడం లంచ్ బ్రేక్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కి లాగౌట్ రొటీన్ అయిపోయిందండి లైఫ్ బోర్ అయిపోయింది.
అవునా మీ సరౌండింగ్స్ లో ఏం లేవా అండి
అంటే లైక్ ఎట్లా అండి
అంటే ఏమైనా టెంపుల్స్ కానీ ఏమైనా
ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి బట్ నాకు టైం లేదు వెళ్ళ నీకి
అవునా సండే టైమ్స్ ఖాళీగానే ఉంటా అండి
ఆ వీక్ అంతా అట్లా వర్క్ కెళ్ళి టైర్డ్ అయిపోంటాం కదా ఇంకా సండే రెస్ట్ తీసుకోవాలి పడుకోలా పడుకుంటే చాలు
అవునులేండి కార్పొరేట్ లైఫ్స్ అన్ని ఇలానే ఉంటాయి.
ఆ అసలు ఈ మండే టు సాటర్డే ఎంత లేట్ అవుతదో సండే అంతా జల్ద వెళ్ళిపోతది తెల్దు చాలా ఫాస్ట్ గా అయిపోతది ఉం మరి మీ లైఫ్ ఎలా ఉందండి?
నా లైఫ్ కి ఏముందండి డైలీ నార్మల్ ఏ డైలీ మార్నింగ్ లేసి తినడం పడుకోవడం అలా టీ తాగానికి వెళ్ళడం సాయంత్రం అలానే జరుగుతుందండి మొన్న మా కాలేజీ లో ఫెస్ట్ ఉండె బానే జరిగింది లాస్ట్ టైం కన్నా ఒకసారి ఒక మూడు పదాల పైన వేసి సెలవు పద అన్నారు అంత ఎక్సైటెడ్ ఏమి లేదండి పోయిన సారి అంతా అ చ చెప్పాను కదండి ఒక అమ్మాయి ఉంటే నాకు చాల బెస్ట్ ఫ్రెండ్ అని ఆ అమ్మాయి ఉంటే బాగుండండి డి అంటే ఆ అమ్మాయి వెళ్ళినందుకు కాలేజీ ఏం లేదు అట్లా అనిపిస్తుందండి నాకు
ఆ
హ
అలా జరుగుతుంది అనమాట అయితే లైఫ్ ఇంకా
అవునండి
ఉ ఇంకేంటండి విశేషాలు
బాగా క్యూట్ ఉంటుందండి
ఓకే ఇవ్వాళా క్రష్ ఉందా ఏంటి ఆ అమ్మాయి మీద నీకు
ఆ అలా ఏం లేదు కానీ ప్చ్ అంటే అతనంటే ఒక ఇష్టం అండి అంతే
ఆత్ ను
హ్మ్
నేను కూడా కాలేజ్ లో ఉన్నప్పుడు నాక్ కూడా అలాగే ఉందండి నాకు కూడా ఒక అబ్బాయి ఉండే బెస్ట్ ఫ్రెండ్
హ్మ్
మంచిగా చూసుకుంటుండే కేరింగ్ గా ప్రొటెక్టింగ్ గా
హ్మ్
బా ఉండే కాలేజ్ తెలుసు మాకు కూడా కాలేజ్ అయిపోయాక బో ఉన్నప్పుడు ఎప్పుడప్పుడు అయిపోత స్కూల్ ఉన్నప్పుడు ఎప్పుడప్పుడు పెద్దోళ్ళు అయిపోతామా అనిపిస్తుంది పెద్దయ్యే కొద్ది చిన్న చిన్నప్పుడు లైఫ్ బాగుంటదిరా బాబు అని అట్లా అనిపిస్తది మనం ఎలా ఉన్నా తప్పుకోలేమండి బాబు
అంటే అప్పుడు బావుందా ఇప్పుడు బావుందా అండి లైఫు
అంటే ప ఉండే పర్సన్స్ నీ బట్టి అనిపిస్తదండి అంతే బాగుంది లైఫ్
అంటే అప్పుడికన్నా ఇప్పుడు బెటరా లేకపోతే
బెటరే బెటరే అంటే చిన్నగా ఉన్నప్ ఇప్పుడైతే మనకి బాధలు కష్టాలు అవి ఏం లేదు
నార్మల్ అండి ఇంకా అవన్నీ ప పెరుగుతాం పెద్ద అయిపోతాం మామూలే అండి ఇవన్నీ పెద్ద అయినాక కష్టాలు వస్తాయి మామూలే
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలుస్తది రియల్ లైఫ్ అంటే ఏంట్రా బాబు అని ఇప్పుడు అర్థమయితది అన్నమాట
ఎలా ఉందండి మీ కాలేజ్ లైఫ్ ఓ
బానే ఉంది అండి పర్లేదు
బానే అంటే ఎలా అండి
మరి అస్సలు అయితే లేదు గాని బాగుండే హ్యాపీ డేసు సేడ్ డేస్
హ్మ్
అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే బాలేేదు అ బాగుండే బో అంటే నాకు ఏమంటారు మేము ఫస్ట్ వేరే కా కాలేజ్ లో ఉంటిని ఆ కాలేజ్ నుంచి మరి వేరే వేరే కాలేజ్ కి షిఫ్ట్ అయమానమాట లైక్ ట్రాన్స్ఫర్ పెట్ క్కదినమనమనమాట
ఊహు
ఆ అలా అనమాట టూ ఇయర్స్ ఇక్కడ టూ ఇయర్స్ అక్కడ అయిపోయింది నా బీటేక్ అలా
ఓహో
ఆ అలా అనమ్మాట
అంటే ఏది బాగుందండి మీకు ఫస్ట్ చదిన కాలేజ్ బ
సెకండ్ జదివిన కాలేజే బాగుండండి లైక్ నేను చెప్పినా కదా మా ఫ్రెండ్ అని ఒక అబ్బాయి ఉండని సెకండే నే నాకు కాలేజ్ లో పరిచయమయిండు ఎ సొ అలా అనమాట బాగుండే కన్వర్జేషన్స్ మంచి ఉంటుండే
ఊహు
ఊ
మీ కాలేజ్ లో వరస్ట్ డేస్ అన్నారు
అంతే మరెస్ట్ డేస్ ఉంటాయి బెస్ట్ డేస్ ఉంటాయి లైక్ మిస్ అండర్స్టాండింగ్స్ ఉం అంటే ఇవన్నీ ఉంటాయిండి ఫ్రెండ్షిప్ లో తెలుసు కదా ఇంగ
ఊ
ఏమన్నా గోడవ జరిగినప్పుడు మనం గో డవను వదిలేయాలి కాని మనుషుల్ని వదిలేకుడా అల్లు అర్జున్ ఒక దాంట్లో ఒకటి చెప్పారు కదా ఇప్పుడు ఏదైనా జరిగింద అనింటే మనకి ఆ పర్సన్ కి ఆ ఒక్క విషయంలోనా పట్టడం లేదు కాబట్టి ఆ ఒక్క విషయమ దూరంగా పెట్టాలి కానీ మనిషికి దూరం పెట్టకూడదు అనేసి అలా అనమాట ఈ సీనియర్ సన్నింగ్ ఎక్కో కుండా అయి ఏ ఏరిలేషన్ షిప్ ఉండ ఎదుర్ ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఏదైనా అంతే మిస్ అండర్స్టాడింగ్స్ వస్తాయి తని క్కం చేయాలన్నమాట
అవునా
ఇంకేంటండి మరి మీకు
చెప్పాలండి ఆజ్ యూజువల్ నార్మల్
ఊ
నీ ఇంటర్ లైఫ్ ఎలా ఉండింది
మీ ఇంటర్ లైఫ్ ఎలా ఉందిందండి నీనుయింతసేపు మాట్లాడ మీరు మాట్లాడాల్ ఇప్పుడు
ఆ మా నా ఇంటర్ లైఫ్ మామూలు నార్మలేనండి మా ఇంటర్ కాదు నేను డిప్లొమా చేశాను బానే ఉంది మాఫ్ ఫ్రెండ్స్ అంత బాగున్నిందండి. త్రీ ఇయర్స్ వరకు బాగున్ టూ ఇయర్స్ వరకు బాగుందండి. కోవిడ్ ఎప్పుడైతే కోవిడ్ నైన్టీన్ అప్పుడు వచ్చి అప్పటి నుంచి కొద్దిగా చానా డిస్టర్బ్ అయిపోయినాం. తర్వాత మరి కాలేజ్ మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు.
ఫ్రెండ్స్ ఉన్నారు. వాల్ చాల్. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ద బెస్ట్ అంతే అండి. అలా జరిగిపోయింది అట్లా సాగిపోయింది. మా డిప్లమో లైఫ్ కాకపోతే ద బెస్ట్ మూమెంట్స్ అన్ని అప్పుడే అర్థమైంది ద బెస్ట్ లైఫ్ అంటే ఏంటి అర్థమైంది. డిప్లమో ద్వారా
మంచి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుందండి లైఫ్ మనం మంచిగుంటే ఫ్రెండ్స్ అం అంతా బాగుంటది వాళ్ళు ఫేక్ గా ఉంటే మనం కూడా దెబ్బదింటాం అన్నమాట
ఎవ్వర్లేరండి. ఇప్పుడూ బీటెక్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నరండి. అంతాస్న్నా స్తే అంతా
అలా అండి అంతే అంటే మనకి మనం అన్ని చెప్పుకున్నా కూడా అవతలొల్లు దాన్ని ఇది చేసుకొని చనువుగా తీసుకొని దాన్ని దాన్ని దాంతో ఆడుకుంటారు కదా
అవునవును నిజమే అండి.
ఓకే అండి. ఓకే అండి థ్యాంక్ యూ అండి అంతే అండి
ఓకే అండి థాంక్స్ థ్యాంక్స్ అండి ఇంతసేపు మంచి మాట్లాడినందుకు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి బాయ్
బాయ్